ఓ తే పండుకున్న.
నవ
ఆ తిన్న.
ఎంకుర
టమాటా మీది
మాది, మాది కూడా టమాటనే.
ఆహా సేమ్ సేమ్.
హ్మ్
ఇంకా
చెప్పాలి నువ్వే, ఏం చేత్తారు ఇంకా అందరు మంచుగున్నరా?
ఆ మంచినే ఉన్నర్. మా అన్న ఉన్నడు జూడు, నీకు తెలిసా మా అన్న.
ఏ అన్నా? ఆ అన్న తెలుసు.
రోడ్కాడా
ఆ తెలుసు
పాలు పాలు
ఆ తెలుసు తెలుసు
ఆ అన్న వీడియో పెట్టిండు, నా కోసం నో పెట్టొచ్చు కదా అని.
ఆహా
ఓతే పెట్టినియాల
ఆ అందుకెనా పెట్టినవ్
ఉమ్
ఉహు
అంచికుంద్
హ్
మంచిగుంది
మంచి గా ఉందా
హ్ ఈ అన్న ఉన్నడు చూసినవా నా అన్న ఆయనే నిన్ను నేను ఎన్నిసార్లు మాట్లాడాలని వాళ్ళతో అనుకున్నా కూడా వాళ్ళు నాతోనీ మాట్లాడాలనీ అనుకోట్లే
ఎవలు మా అన్న నా
మీ అన్న నేను అన్న
ఆ
ఆ మాట్లాడాలని పెట్టినా మళ్ళా స్ చూడకపోతే మళ్ళా తీసేసిన అట్లా నాలుగు సార్లు చేసిన ఇక ఇప్పుడు లాస్ట్ టైమ్ ఇక చేయ్యూను కూడా హ్
వద్దు లే ఎందుకు
వద్దు ఓ ఓచ్చినప్పుడే చూపిత్త మంచిగుంది ఈ నల్లటిది కూడా తీషెత్త ఇగ
తీసెయ్
హ్
ఇయల ఎగ్జామ్ మ చెల్లె ఏట్లా రాసందొ ఏమో
అడుగలేదా
మా డాడీ ఫోన్ జెత్తే ఎ ఎత్తిండు గాని బాయి కడ ఉన్నడు మోటర్ పెట్టోత్తా అని పోయినా అన్నాడు
మంచిగానే రాత్తదిలె ఇంకేంది
రాత్తది మంచిగానే
హ్
పాస్ ఇప్పుడే గద మొదటి రోజు
హా మంచిగా రాత్తది అదేం లేదు
హ్ ఏం చెత్తన్నవ్ ఇంకా
ఏముంది ఏం లేదు ఇడా బయట కూర్చున్నా దోమలు అయితే బాగున్నాయి. ఇడ
ఉంటాయి ఫుళ్ళు
హలో
ఆ చెప్పు వినవడుతంది.
చెప్పాలి నువ్వే
ఏం ఉన్నది అ మ ఇది
నన్నాయి బోనాలు
బోనాలకు ఏనైతుండా
దానికోసం ఎదురు జుత్తన్న
రేపు ఒక్క రోజు ఉండాలి. ఎట్లాన్న వ అట్ల చేసి
ఒక రోజు ఉండానే మళ్ళ ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉండాలి
ఓ ఎల్లుండి ఎట్లయినా అయిపోతాయి లే గాని తయారయ్య ఉంటాం కదా అటుఇటు తిరుగుతాం ఆ
కలిసి దాంక దెబ్బ దెబ్బ అయిపోతే కలవకముందు రోజులు చిన్నగా నడుతాయి
ఆ నా బ్యాలెన్స్ అయిపోతాయి ఇయ్యాలా
అయ్యో
ఉరికే ఇంటికి వచ్చే ముందే అయిపోతుంది పిచ్చి లేత్తంది ఉన్నట్లనే ప్రతి సారి అట్లనే అయితంది
ఎంగతి
రికార్డులు కొనుక్కోవాలి ఇంకా పైసలు లేవు ఆ ద ఈ ఈ గత్తనే కోయిల మంచి ఏడ ఏళంకా ఇంకా ఎనిమిదా ఏడున్నాయి ఇంకా
ఏడ్ రోజలు అయితేనా
ఏడు రోజులు
దగిన కాణించ మరి జీతం అే రీచార్జ్ అయి బ్యాలెన్స్ అయిపోతాది కదా
ఆమె అక్క ఇంకొక అక్క ఉన్నది కదా ఆ అక్క ఫోనే ఎత్తుతలేదు
పో అక్కకి దండం పెట్టి కాళ్ళకి ముక్కి పోవాలి
వేస్ట్ ఇవాసం
వేస్ట్ పష
నీతో మాట్లాడతా అంటే వేరేటోళ్ళు నెంబరిత్త అంటాంది వాళ్ళు ఎవరో తెల్వదు
అట్లట్లా మా తెలినోళ్లతో ఎలా మాట్లాడతాం
మీకు అసలే అన్నబద్దాలు చెప్తాను
నా కైతే
ఇట్లా డైరెక్ట్ ఎట్లా మాట్లాడుతు
తందరు మరి చూడాలి
ఏ ఎత్తువా అక్క
ఇవ రేపు మా డాడ్ వస్తాడు మా డాడ్ ముందు నేను మాట్లాడలేను ఎవ్వరితోనూ
ఉనా ఇంటికి వచ్చినాకనీ
ఉమ్ ఇంటికి వచ్చినాక నాతది కావచ్చు
ఉంటా మధ్యాహ్నం అయితే ఎమ్ కాధు గా
మధ్యాహ్నం అయితే ఎమ్ కాధు ఇక నీతోన అయితే అయిపోతుది
అయ ఇంకా ఎన్ని ఇప్పుడు ఇంకొకసారా
ఆ ఇంకొక్కసారి ఆ ఇంకొక రోజు
రెండా ఒకటా
ఒక రోజే ఒకటే ఉమ్ ఇది కాదు ఇంకొక రోజ అయితే తే అయిపోతుంది ఉమ్ ఇంకా నీ దగ్గర ఎంత ఎన్ని రోజులున్నారు
రెండు
ఆ ఇ రెండో తన అంటే నాకు పదిహేను రోజులు అయిపోతుంది
ఉమ్ పదిహేను రోజులు
ఉమ్ ఇవత ఇదరుోళయితే ఐధు రోజులో అయ్‌పోతాధి మనకు తెలిసిన వాళ్ళని చేపిట్టా మనం మంచిగా ఉండు ఇట్లా ఒకరిని అడగకుంటుండు
ఉమ్ ఇంటికి వచ్చినాకైనా నేనైనా మాట్లాడతాను వాళ్ళకు విషయం
నా త నా ఆ రోజుతోనా
ఆ న రాజ
ఆ
ఒక కోయలి గడగా ఆకపోతే
మనూర్లా ఇంకెవరికన్నా చెబదామా
మ ఊర్లుెవల్ చెప్తారు అంటాము
అక్కసిల్లలు ఉన్నారు చేయరా
కటాలే కాధా పైసలు
అమో పోతే మనల్లేంట
అ మ మాలా రెండు
ఆ ఆ రెండు గట్టనే అది రాకపోతే మనకేం పడుపోయింది ఇంకెవ్వలేరుయో మన టెల్షునోలు
దవ లేదు లాస్ట్ కిలోమీటర్ బోరింగ్ పక్కన
బోరింగ్ పక్కన లాస్ట్ ఇలా
ఇటు ముగ్గురు జబ్బలాలు స్టోరీ చూడలే క బాగాది బాగా దిగుతారు మ శ మీషరిలా మ స గోరంస్ సేమ్ సేమ్ డ్రెస్లు వేసుకున్నారు కాధా
ఉమ్ ఆ సేమ్ సేమ్ చూసినావా ఇద్దరు శిషినన్న అంతేను
పెళ్ళికిగా మొత్తం ఏరేస్తారో మరి ఏం చె ఎళస్తరు ఉసం న అరె నడవాలి సాగ ఇవ్వాలది
ఊ ఎక్కువే ఎత్తారు కాకపోతే
ఎంత ఎక్కువ చేసినా అ నడవుడి
ఆ ను ఎక్కుకెక్కుజయి
నేన్ పోను
ఎందుకు
ఏ మా అన్న మొన్న చెప్పలే అలీగిన నేను మా అన్న మీద
మంచిదన మే అట్ట నే అల్గిగా
పోనే నాకు అప్పుడు పరీక్షలు ఉంటాయి.
మీకు ఖచ్చితంగా రా అని చెప్ తె నాకు
ఇంకేంది మరే అ
ఎందా నే అసలు పోతనా మా ఇంట్లో అసలు ఒప్పుకుంట్రా వీళ్ళ దాక ఒప్పుకు వాళ్ళ దానికి ఒప్పుకుంట్రా.
అంతే అంతే ఏడుందో అక్క
ఆ పదహారు పండుగ నిన్న ఏ కాదు కాదు వేస్ట్ కాదు అబ్బా
కాదా
ఊ పదారు పండగ
పల్ పలార్ పండగ అంటే
పదార్ పండగ గంటే పదార్ పండుగ గంటే నాకు హు ఆ అమ్మాయికి పుస్తలు ఇట్లా కూర్చుతారు తెలియదా. ఇంటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికొచ్చి. ఆహా ఇయో క కాదు అప్పుడ ఆడికి పోయినవా ఏ కాదు. కాదు మొదటి రజులనినేవి, మొదటి రోజులానివి ఎట్ల వత్తాయి అంటే మంచి ముహూర్తం ఉండాలి మొదటి రోజులకు.
అంతేనా
మా అక్కొల్లదేయితే సాన రోలుకొచ్చింది. వా ఆ ఒక పెళ్ళయినా ఒక వారానికి మంచి రోజులు
ఆ
హ్మ్
అది గుడి ఎప్పింద మీయక్క
ఓ అవా అప్పుడు పెట్టిచ్చినప్పుడు చెప్తారు ఇట్లా అని, మనం ఏమనా కొని మేము స్వీట్లు కొనిచ్చినాం.
ఏమ్మే
స్వీట్ బాక్స్ ఇగ ట్లా తీపి నోరు తీపి జేయాలె
మొదటి రాత్రి మీ అక్క జరుపుకుంది
మనకు ను వాపిల్లా పదార్ పండుగలు లెలాగో మనకి ఇక్కడ పదార్ పండుగలు లెవ్వంటే నువ్వు రాత్రుల గురించి యెప్తనావ్.
ఆ
నాకెప్పుడు అయితయో రాత్రులు
తొందర్లోనే రాసి వెట్టుంటాడు దేవుడు
తొందరలో రాయలే నా బతుకులో అస్సల్ రాయన ట్టే ఉన్నాడు దేవుడు పదారు పండుగలు
రాత్త రాత్తడు
చూద్దాం నీకే దేవుడు అంటే ఇష్టం
నాకు శివుడు
శివుడా
ఆ నీకు
నా గూడ శివుడె
పాలకుర్తి సోమన్న
మ్మ్ శివునికి ఇంకో పేరు ఏంది
ఇంకో పేరు నాకు దెల్వదు
నాది బేరే శంకరుడు
ఆవ్
బోలా శంకరుడు
హ్మ్
మ్మ్ కాటి కాపర్
ఆ
శివుడు కాటి కాపరి గూడ ఎందుకంటే చచ్చిపోయినాంక అందరు మనల్ని వదిలేసిపోయినా కూడా శివుడు వదిలేసిపోడు మనతోనే ఉంటాడట. ఆఖరి కట్టే కాలే వరకు మనతోనే ఉంటడట
అవును తానం జేయాలి గదా ప్చ్ రోజు బద్దకం అయితాంది నాకు రోజు రోజుకు
నీ బద్దకమే మంచి రోజు బద్దకానికి ఇంకొక ఎనిమిది అయితే ఐద అయితే కతమే.
ఆ
తర్వాత ఇంకా మంచి మంచివి ఉంటాయి ఆ అయింది అయింది చెప్తిగా